వినిపిస్తుందా వినిపిస్తుందా అండి బాగున్నారా
ఆ బాగుందండి మీరు బాగుండండి
ఆ మేము కూడా బాగున్నాం అండి తిన్నారా అండి భోజనం
ఆ తిన్నా అండి మీరు తిన్నారా
ఆ తిన్నానండి
ఏమండి ఏం బాగలేదా టిఫిన్ అలా మాట్లాడుతున్నారు
అయ్యో మా పేజుల రోజు చికెన్ ఏం బాగోలేదండి మధ్యాహ్నం రైస్ కూడా ఎలా ఉంటుందో అనేది నాకు భయ ఉందండి
ఏమేడి బాగోదా మీ హస్
బాగోదండి మా పీచ్లో సరిగ్గా ఫుడ్డు చేయారన్నమాట
అవునా ఎందు కడింత
అంతే అండి మా ఫీజులో ఫుడ్ వీళ్ళు బాగా మిగిలిచ్చే వాళ్ళ అన్నమాట అండి మాకు ఏ తినాలనుకున్నా కూడా ఏ బాగో అసలు మార్నింగ్ టిఫెన్ కానివ్వండి మధ్యాహ్నం భోజనం కానివ్వండి భోజనం అయితే మాకు రోజు సాంబార్ రైస్ ఉంటదండి ఆ సాంబార్ రైస్ రోజు ఎలా తినగలని చెప్పండి ఒక రోజు రెండు రోజు అయితే మకు బాగానే ఉంటది ఇన్ని మంతస్ మేము రోజు మధ్యాహ్నం సాంబార్ రసే తిన్నాము ఇంకా అందుకనేసి సాంబార్ మీద మాకు విరక్తి కుట్టింది అనమాట ఎప్పుడు సాంబార్ ఏనా అన్నట్టు అ
అంటే మీరు రిపోర్ట్ చేయొచ్చు కదండి అేలా ఎప్పుడు ఇదే నా వడగా వచ్చకుద
ఏం రిపోర్ట్ చేస్తామండి ఇంకా మేము ఏం అవ్వదున్నమాట అందుకనేసి
అలా ఉంటే ఎలా అండి మీరు హెల్త్ పాడైపోతాయి కదా
ఏం చేస్తమండి ఎంత హెల్త్ పాడైపోయినా ఉన్నా ఇంకా అదే చేయాల్సిందే ఇంకా మేము ఒక్కొక్కసారి ఇంగా టిఫన్ తినము
ఏదన్నా మంచి పి జి చూసుకొని షిఫ్ట్ అయిపోండి అంతేకదండి
ఎందుకు అంటే ఇక్కడ ఇక్కడ ప అంటే ఇక్కడ మా కు సేఫ్టీ ఉందండి బాగుంది పి జి అలవాటు అయిపోయింది మాకు ఇక్కడ ఉహు సడన్గా వదిలేసి ఎల్లాలన్ అంటే మాకు ఎలానో ఉంటదండి ఇంకా అందుకనేసి ఇంకా కొన్ని కొన్నిసార్లు ఫుడ్ బాగాలేకపోయినా ఇంకా అడ్జస్ట్ అవ్వాల్సిందేనండి ఇంకా తప్పదు ఇంకా మనం
అవునండి అంతే కొంతమంది ఇష్టపడిన తర్వాత వదిలి ఏళ్ళలేరు కదా
అవునండి అవును మీరు అండి మీ పి జీ లో ఫుడ్ బాగుంటదా
మా పి జి లో ఫుడ్ బాగుంటుంది
బాగుంది టిఫెన్స్ అన్ని అట్లా ఉంటే అదృష్టమండి మీరైతే మన్ మీరు బా మంచి టీవీ వెతుకున్నారండి ఇక
మా పిజలో అంటే పీజీ ఓనర్స్ చాలా మంచి వాళ్ళండి
ఆ ఉందిడి
పీజీల పిల్లల్ని వాళ్ళు ఇంట పిల్లల్లాగా చూసుకుంటారు బాగా బాగా మాట్లాడిస్తారు
అవున అండి మా పీజులు అలా ఉండదండి ఏంటో అసలు
అేే కొన్ని పీజీలు జస్ట్ బిజినెస్ లాగా చూస్తారు కొన్ని జ అంటే ఇ ఇంట్లో వాళ్ళలా ట్రీట్ చేస్తారు సరడి
అవునండి అవును
అ
చెప్పాలండి మీరింకా మీ కజిన్స్ మీరు ఎవరన్నా కూడా అందరు కలిసి ఉంటున్నారండి కేజీలు లేకపోతే మీరు ఒక్కటే ఉంటున్నారా
నేను మా ఫ్రెండ్స్ ఉంటామండి
మీరు మిచ్చంతా
అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇక్కడ పీజీకి వచ్చిన తర్వాత పరిచయం అయ్యారండి అంతే
అవునా మంచి వాళ్ళ అండి
ఆ మంచివాళ్ళండి
మంచి వాళ్ళయితే బెటర్లేండి ఎందుకంటే మనకు ఫ్రీగా ఉంటందిన్నమాట రూమ్ లో ఉండడానికి
ఆ అవునండి
అందరూ అలా ఉంటారు కదా
మా ఫ్రెండ్స్ అలా ఏం లేదండి మంచి వాళ్ళు చాలా
అదే మీరు చాలా లక్కీ అండి హాస్టల్ మంచిగా దొరికింది జాబ్ ఉంది ప్లస్ ఫ్రెండ్స్ కూడా అంతా చుట్టు అంతా బాగుంది మంచి ఎన్విరాన్మెంట్లో ఉన్నారండి మీరు
వాళ్ళే చూసుకుంటారు మాకేమి సం హ్యాపీినెస్ వచ్చ సడ్ న చూసిన అన్నిీ బాగా చూస్తా ంటర అండి
అయితే అలాంటి ఫ్రెండ్స్ లో మీరున్నందుకు మీరు చాలా అదృష్ట్యవంతరాలండి
అవునండి థ్యాంక్స్ అండి మీకు ఫెన్స్ లేరా అండి అలా
మాకు ఉన్నారండి మా కూడా మంచి వాళ్ళే ఉన్నారండి అందరూ ఇక్కడ అందుకే కదంీ ఫుడ్ బాగాలేే కొన్నా కూడా మేము ఇక్కడ అలానే అడ్జస్ట్ అవుతూ ఉన్నాము ఇంకా
అవునండి ఫ్రెండ్స్ ఉంటేె బెస్ట్లేండి ఇంకా ఏదిన్నా మనకు ఎందుకు చెప్పండి
అవునండి అవును
ఏమున్నా ఈ రోజు ఉంటే అయితే పెళ్ళిపోతే ఫ్రెన్సి ఇప్పుడు ఉంటారు కదండి
మనకి ఏదనా సడన్ గా ఏదన్నా రాలేదన్నప్పుడు వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు
అవునండి వాళ్ళంటేనే మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటంది మనకి స్తి గపకి ఏ జరిగినా వాళ్ళు తోడున్న తోడుగా ఉన్నారని హ్యాపీనెస్ ఉంటుది
అవునండి
వాళ్ళు చూ ఏ మనకి ఏదన్నా జరిగినా కూడా వాళ్ళు చూసుకుంటారునే ధైర్యం ఉంటందండి
అవునండి అవును
గడడి
చప్పాలంచి మంది ఆ ఫ్రెంస్ప్ గురించి చాలా బాగా చెప్పారు
జాబ్స్కిం పే చేయట్లేదండి
జాబ్స్ని ట్రై చేస్తున్నానండి అన్నీ ట్రై చేస్తూ ఉన్నాను వస్త అడి వస్తుదు వస్తుది ఏదో ఒకటి వస్తుంది
మరి ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ట్రై చేస్తున్నారంండి
నేను ఓన్లీ సాఫ్ట్వేర్కి ట్రై చేస్తున్నానండి నాకు ఆ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం దాంట్లో గ్రోత్ అవ్వాలని నా ప్యాషన్ ఉంది
అవునండి
మంచి టాప్ కంపెనీలో వర్క్ చేసి మా అమ్మ నాని బాగా చెప్పుకోవాలని నాకు ఆశ అండి అంతే
అవునండి మంచి జాబ్ చేయాలి కదా ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవాలి కష్ట
అవునండి జాబ్ చేసి మంచి ఇంట్లో వాళ్ళని చూసుకోవాలండి ఎందుకంటే వాళ్ళు మనక అంత కష్టపడి చేసినందుకు వాళ్ళకు మనం ఏదో ఒకటి ఇవ్వాలి కదండి
అవునండి మనల్ ఎన్ని రోజులు పెంచారు కాబట్టి వాళ్ళని ఇప్పటి నుంచి మనం మంచి జాబ్ తెచ్చుకుంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు
అవునండి వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు మనం మన మమ్మల్ని చూసుకోకుండా పర్లేదు ఆ మీరు కష్టపడి జాబ్ తెచ్చుకొని మీరు హ్యాపీగా ఉంటే మాకు అదే చాలు అంటారంండి కానీ మనకు అలా ఉండదు కదా వాళ్ళని బాగా చూ చసుకోవాలి మనం ఏమనుకుంటాం వాళ్ళని బా చూసుకోవాలని మనం అనుకుంటాం వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు వాళ్ళు బాగుంటే చాలు మన మనం ఏం అవసరం లేదన్నట్టు వాళ్ళు అనుకుంటారు అనమాట కానీ మనకుంటది కదా
అవునండి
మీరు అండి మీకు మీరు ఎలా ఆలోచిస్తారు నేనైతే ఇలా ఆలోచిస్తాను
నేను కూడా అంతేండి ఇంకా వాళ్ళని బాగా చూసుకోవాలి వాళ్ళ హ్యాపీనెస్ నాకు సిస్టర్స్ ఉన్నారండి
అవునా
అ
మీకు తీసుంటది అయితే ఇంకా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్నీ తెలుస్తాయి కాబట్టి ఇంకా మనము ఎలాగైనా కష్టపడాలి అన్నట్టు అనుకుంటాం కదండి
అవునండి అంటే చిన్నప్పటి నుంచి అన్ని చూసి పెరిగింటాం కదా మనకి తెలుస్తది ఎలా ఎలాంటి సిట్యువేషన్స్ ఎలా ఉంటాయి ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి ఎలా వస్తాయి ఏ టైం లో వస్తాయి ఏ టైం లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి
అవునండి
అవ్వన్ని తేలుస్తదండి
అవునండి
ఇంకేంటండి ఇట్లా నార్మల్ గానే ఎప్పుడు స్పెషల్ ఎం ఉండదా
ఏమండి
పీజీ లో స్పెషల్ ఏమి ఉండదాండి సండే
ఆ ఈరోజు సండే మాకు నైట్ పెడతారండి ఫుడ్ అది కూడా ఏది చికెన్ పెడితే ఆ చికెన్ కూడా మాకు నాలుగు పీసులు కరెక్ట్గా ఉంటాయండి మకు మాకు మీకండి మీకు డే ఎంతా పెడతారా నాన్ వెజ్
డే మొత్తం ఏమిండదండి నైట్ చేస్తారు బట్ అంటే నేను తిననండి చికెన్
మీరు చికెన్ తినరా అండి మీరు పిజిలో బాగా చేస్తారని చెప్పారు ఇంకా చికెన్ కూడా బాగానే ఉండింటది కదండి
చికెన్ నేను తినను అని చెప్తున్నానండి
అవునా మిక్ చికెన్ నాన్ వెజ్ తినరా మీరు
ఆ తిననండి మానేసాను
ఎందుకండి అలాగ
అంతే అండి అంటే ఏదో అలా ఎమో తినబుద్ధి అవ్వలేదు అందుకు మానేసా
మరి దానికి ప్లేస్ మీరు ఏం తింటారండి నైట్ టైమ్స్ ఓన్లీ రైస్ అండ్ పికిల్స్ తో సరిపెడ్తరా
టేరియన్స్ కి వేరే చేస్తారండి నార్మల్గా
అవునండి అవును
ఉ అది తినేస్తాను
రోటీ అలా తింటారా ఆహా పన్నీర్ బాగా చేస్తారా అండి మీ పీజీ లో
ఆ అన్ని బాగా చేస్తారండి మా పీజీలో
మాకు పన్నీరు ఏం బాగోదండి
మీరు అడగాలి కదండి వాళ్ళు బాగా చేయరని మనం సైలెంట్ గా ఉంటే మన హెల్త్ లే పాడవుతాయి కదా
అదే నికుస్తామండి ఇంకా సారికి ఏం చేస్తాం చెప్పండి ఇంకా
అడగండి ఒకసారి ఫుడ్ ఇలా బాగలేదు అని సరిగా చేయండి అని అడగండి
అదే అండి అదే ఈ సారి ఒకసారి చే ప్తామండి ఫుడ్ కొంచెం బాగా చేయండి తినలేకపోతున్నాము అని చెప్పేసి చెప్తాము ఇంక వాళ్ళు వాళ్ళు చేంజ్ చేస్తారు ఏమో చూడాలి
చెప్పండి చేస్తారులేండి అంటే ఆ మనం ఇప్పుడు మనమే కదా ఫీజు పే చేసేది కాబట్టి వాళ్ళు చేస్తారండి ఆల్మోస్ట్
అవునండి అవును అయినా మీరు చాలా లక్కీ అండి మీ పీ జీ లో అన్ని బాగున్నాయి ఫుడ్ బాగుందంటే నేను అదే అనుకుంటున్నాను కానీ కొందరు ఏమంటారంటే పీ జీ స్ లో ఫుడ్ బాగోదు ఆ మ్మ్ తినడానికి అవ్వదు మనం ఇంటి నుంచి ఏమైనా పికిల్స్ అవి ఇవి తెచ్చుకోవాలి
అలా ఏం అలా ఏం లేదన్ డి అంటే పి జీ ని బేస్ చేసుకనే ఉంటది ఏదైనా సరే
అవునండి
ఇంకేంటండి కో కాల్లో మాట్లాడుకుందాము
సరేనండి బాయండి
ఆ బాయ్